ఓహో.
హలో ఏం చేస్తున్నావ్ బాగున్నావా.
బావ్
బాగున్నాను నువ్వు బాగున్నావా. బానే ఉన్నాయి. ఎప్పుడు లేంది కాల్ చేసావ్.
ఏం లేదు అట్లా మాట్లాడాలనిపించింది చేసినా.
ఉమ్మ్.
చెప్పు. ఏదో మాట్లాడాలన్నావ్ ఇందాక దేని గురించి. అచ్చు
ఇందాక పచ్చి పూలుసు ఎట్లా చేస్తారని అడిగినవ్.
పచ్చి పులుసు కాదు ఇంకేదో అన్నావు కదా.
ఇంకేమన్నా.
ఏదో దేని గురించో అని చెప్పినావ్ కదా.
ఏమో గుర్తు రావట్లే.
ఆ
ఏమో గుర్తు రావట్లే
ఓకే పోయినవా కాలేజ్కి
ఇంటికి వెళ్ళ వచ్చాను, వర్షాలు వస్తున్నాయా అక్కడ ఎండలు ఉన్నాయా ఇంటి దగ్గర
మా దగ్గర వర్షాలు ఫుల్ వస్తున్నాయి
వర్షాలు వస్తు వత్తాన్నాయా
శ్రీరామనవమి ముందు వస్తాయి కదా
అవునా మా దగ్గర ఎండలు బాగా వస్తాన్నాయి
మా దగ్గర వర్షాలు బాగ పడుతున్నాయి మా దగ్గర ఇప్పుడు టైమ్ ఎంత అవుతు తు న్ చెప్పాలా మా దగ్గర ఇప్పుడు టైమ్ టువెల్ అయితుంది మీ దగ్గర
మీ చుట్టుపక్కల అడివే ఉందాన్న
మీ దగ్గర ఎంత అయితుంది సైవా
మా దగ్గర టైము రెండున్నర
ఎంత అయితుంది
తీ సెవెన్ అయితుంది
మా దగ్గర ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితుంది
నువ్వు యూఎస్ లో ఉన్నావా ఏంటి
ఉ అవును ఉత్తరాఖండ్ లో ఉన్నా
ఎప్పుడు ఎల్లావ్ నాకు చెప్పకుండా ఎల్లినావా నాకు చెప్ చెప్పకుండా ఎప్పుడు ఎల్లినవ్
అప్పుడే మళ్ళా నేను నీకు చెప్తే నువ్వు వస్తావేమో అని ఇంకేంటి నువ్ ఇక్కడ పోతున్నావ్ ఏంటి?
తినటం పడుకొవటం ఇదే పని
నీకు అండి
హ్మ్ మ్మ్
ఏమ్ తింటున్నావ్ ఎట్లా పండుకుండు
ఏం క్వశన్ అది
మాట్లాడు ఏం తింటున్నావు
అన్నం తింటున్నా గడ్డి తిన్నట్లే
గడ్డి తింటున్నావా
మ్యాస్ మా ఇంటి ముందు చాలా గడ్డి ఉంది తెలుసా అదే బెటర్ అని చెప్తున్న వీళ్ళు పెట్టే ఫుడ్ కి
అంతే అంటావాఎందుకంతా గలీజుగా చేస్తార్రు
అసలు బాగోట్లేదు కట్టెల పొయ్యి మీద వండుతున్నారు గ్యాస్ కట్టు
గ్యాస్ కట్టా గ్యాస్ కొరత వచ్చేసిందా నీ ఓహో మా దగ్గరకి వచ్చేసయి ఉత్తర్ ఖాండ్ కి వచ్చేసెయ్ గ్యాస్ కొరతా ఉండదు ఏం కొరూతా ఉండదు ఏం చేస్తున్నావ్ ఫోన్లో ఏంలేదు ఆ
చేస్తరే స్క్రోలింగ్ చేస్తరు
ఏం స్క్రోలింగ్ చేస్తున్నావ్
ఏదో ఒకటి
ఏదో ఒకటి అంటే ఎప్పుడు కొటేషన్లు వెతుకుత ఉంటావ
కొటేషన్స్ పెట్టుకుంటా ఉంటావా కొటేషన్స్ ఎప్పుడు పెట్టారు ఎవరు పెట్టారు
ఎప్పుడు ఎడిట్ చేసుకుంటా పోతుంటావ్ ఎప్పుడు అందరి తోటి చాటింగ్లు చేసుకుంటుంటావు బిజీ బిజీ ఉంటావు ఏదో మైకమ్ లో ఉంటావు
నువ్వు అట్లా అనుకుంటావు కానీ నేను ఎవ్వరితో చాటింగ్ చేయను
అంతేనా చాటింగ్ చేయకపోతే మాకు కాల్ చేస్తావుగ చేస్తానుగ నీ
బేజీ ఉంది అే కాల్స్ లిఫ్ట్ చేయను
అదే మరి ఎప్పుడు చేేసినా కాల్ లిఫ్ట్ చేస్త లేవంటే నువ్వు బిజీగా ఉన్నావు అనే కదా అర్థం
బిజీ ఉంటే చాటింగ్ చేసినట్ట
ఆ
రేపు నేను కాలేజీకి గులాబి పువ్వు పెట్టుకని పోదాం అనుకుంటున్నా
మీది ఏంటి ఏంటి అర్థం కాలేదు
కాలేజ్కి గులాబీ పువ్ పెట్టుకుని పోదాం ఆ
అవు వింద వింత
వింతగా ఏమి ఉండదు బాగానే ఉంట ట్టుంది
మేము రోజు పెట్టుకపోతాం గులాబ పువ్వు మల్లెపూలు
నిజమా
నిజం మా మా ఇంటి ముందు ఫుల్ ఉంటాయి మల్లి పుల్లు వాసనలు లోపలికొస్తాంది
నైస్ రా
ఇప్పుడ ఏమైనా పండుగలు ఉన్నాయా
ఇంకా
పండుగలు ఉన్నాయయా ఏమైనా అంటున్నాం
శ్రీరామనవమి ఉంది మీ దగ్గర ఎలా చేస్తారు శ్రీరామనవమి జాతర ఉంటుందా ఏమైనా
శ్రీరామనవమి చాలా మంచిగా చేస్తారు పొద్దు అలా
నీ మాట వినపడట్లే నాకు నీ మాట వినపడట్లే నాకు
వినిపించట్లేదా
వినిపించట్లేదు
మా దగ్గర శ్రీరామనవమి రోజు ఏమి చేస్తారంటే మాడాకులు కట్టుకుంటారు తెల్సా తెల్సా మడా థాంటే మ్యాంగోవి లీవ్స్ ఉంటాయి కమా
అదే తోరణాలు
ఆ తోరణాలు ఇంకా దేవునికి పందిరేస్తారు పందిరేసి మధ్యాహ్నం అట్లా ఒక ఇంటి దగ్గర నుంచి రాము్ణి తీసుకొస్తారు ఇంకో ఇంటి దగ్గర నుంచి సీతామ్మని తీసుకు సరు అట్లా దేవున్లంది కళ్ళి అక్కడ పెట్టి ఇంకా కళ్యాణం స్టార్ట్ చేస్తారు మధ్యాహ్నమే అన్నదానం ఉంటంది అన్నీ ఉంటాయి మళ్ళీ నైట్ మన పళ్లిలు చేసిన తర్వాత నైట్ ఎట్లా ఉంటాధో దేర్ అనామట
పీటల మీద కూర్చుంటారు ఎప్పుడైనా మీరు
హ్మ్ కుర్చుంటం
ప్రసాదాలు ఏమే ఏమే చేస్తారు
ప్రసాదాలుంటే అన్నీ చేస్తారు ఏం అనీ ఏమి ఉండదు మా దగ్గర చాలా బాగుంటాయి ఇక్కడక్కడో వాళ్ళు వస్తారు మా దగ్గరికి మా ఇంటి పక్కలనే టెంపుల్
బానే చేస్తార అయితే
ఆ బానే చేస్తారు ఇంకా ఏంటీ విశేషాలు
చెప్పాలి మీ ఊరు చుట్టుపక్కల అడివి ఏమన్నా ఉంటందా ఏమన్నా ఫేమస్ పుణ్యక్షేత్రాలు లాగా ఏమన్నా ఉంటాయా
ఉంటయి ఉంటయి ఉమామహేశ్వరి ఉంటది
ఓకే శివుడి దేవాలయమా
ఆ పోయినవా నువు
వెళ్ళలేదు
ఉమ్
తెలీదు విన్నాగాని
శ్రీశైలం ఒచ్చిన్నవా మా సైడు నువ్వు
ఆ
శ్రీశైలం
ఆ శ్రీశైలం మేము వెళ్ళా కూడా
ఎప్పుడు
ఎప్పుడో నేను సెవెంత్ యయిత్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీతోటి ఇప్పుడు మారిపోయి ఉంటుంది మొత్తం
మొత్తం మారిపోయింది టోటలీ చేంజ్డ్ అన్నమాట ఉమామాహేశ్రం చాలా బాగుంటది ఉమ్ వాటర్ ఫాల్స్ వస్తాయి వర్షాకాలంలో పై నుంచి ఉమామాహేశ్వరం ఉమామాహేశ్వరంలో లో ఆ శ్రీశైలంనికి వెళ్ళే దారి ఉంటది అన్నమాట లోపల గుహలు ఎక్కువ ఉంటాయి అందులో నుంచి పోతే షార్ట్ కట్ దారి ఉంటంది ఆ స్టెప్స్ మీద నుంచి పోతే శ్రీశైలం వస్తుంది నడుచుకుంటా పాదయాత్ర ఎట్లా చేస్తారో అట్లా
ఓకే అక్కడ నుండి పోతే శ్రీశైలానికి షార్ట్ కట్టా
హు అంటే గేట్స్ ఎట్లుంటాయి లోపల గుహలు లెక్క ఇప్పుడు సింగరేణి వాళ్ళు
ఓకే
ఎందుకంటే ఇక అట్లే పోయే వాళ్ళట ఎనకటికి అట్లే పోయే వాళ్ళు అంటా అంటున్నా
ఓకే ఓకే అట్లా వెళ్ళే వాళ్ళు ఇప్పుడంతా రూట్స్ వచ్చినాయి మొత్తం
ఊ
శ్రీశైలంలో అడవిలో అది పులులు అవన్నీ కనపడతాయంటారు నిజమేనా పోయేదారిలో
నిజమే
నిజమేనా
నేను ఒకసారి చూసిన
ఓ ఏ పులిని చూసినావ్ చిరుత పులిని చూసినవా చిరుత పులి బెంగాల్ టైగర్ ఆ
టైగర్ టైగర్ తిరుపతిలో ఎక్కువ జింకలు ఉంటాయి.
జింకలు దుప్పులుగా ఉంటాయి. అండ్ అది కొండచిలువ కూడా ఉంటది మొన్న లాస్ట్ టైం మేము పోయినప్పుడు చూసినాం
హు తిరుపతిలో మోకాలని మోకాలతో నడుస్తారు కొన్ని మేట్లు తెలుసు నీకు తిరుపతిలో మోకాలతో నడుస్తారు కొన్ని మేట్లు తెలుసా అంటున్నా
మోకాల పర్వతం నా వల్ల అవ్వలేదు
నడిచినవా నువ్వు అట్లా
వామ్మో పది మేట్లు
నేను నడిచ్చిన ఫిఫ్టీ సిక్స్ అట్లా
అయ్యో
నేను శబరికి పోయినప్పుడు తిరుపతికి కూడా వెళ్ళాను అన్నమాట అప్పుడు ఎక్కిన